నమస్
నమస్కారం అండి చెప్పండి
మీరు ఈ ఎండాకాలంలో మీరు ఎలా సర్వైవ్ అవుతారండి. ఫుడ్తో అంటే ఏ రకమైన ఏ రకమైన ఆరోగ్యకరమైన ఫుడ్ తింట తీసుకుంటారు. ఈ సమయంలో ఇలా ఏమన్నా మాకు కొంచెం సమాచారం అందిస్తారా. అండి మీరు
ఆ తప్పకుండా అందిస్తామండి.
చెప్పండి ఎలా ఎలా మీ తగిన జాగ్రత్తలు తీసుకుంటారండి.
ఆ సమ్మర్ లో వచ్చేసి మెయిన్ ఎక్కువ ఆ మా మాడిపళ్ళు అలాంటివి తింటామండి. ఎక్కువ సీజన్ ఫ్రూట్ అదే కదా సమ్మర్ లో అందుకనీ మాడిగాయలు అ ఎ మఆ ఏమైనా అలాగ జ్యూస్లు అలాగా ఆ ఎ ఎక్కువ సమ్మర్ కదా ఎండకి ఎక్కువ మనము హై డి డిహైడ్రేట్ కాకుండా బాడీని ఎప్పుడూ హైడ్రేట్ లోనే. అంటే మళ్ళీ వడదెబ్బ పడుకోకుండా ఎక్కువ ఆహార పదార్థాలు అట్లా తీసుకుంటామండి. ఎక్కువ మజ్జిగా తాగడము, ఆ కొబ్బరి నీళ్ళు తాగడము అలాగ వాటర్ ఎక్కువ తాగడము చేసామండి. మీరు సమ్మర్లో ఎలాంటి ఆహార పదార్థాలు అంటే మీరు తీసుకునే జాగ్రత్తలు ఆహార పదార్థాల్లో ఏ పరంగా మీరు తీసుకుంటారంండి
నేనా అండి నేను సమ్మట్ టై లో అయితే ఎక్కువ హీట్ వస్తువులు ఉంటాయి చూడండి. అలాంటి దానికి అలాంటివి ఎక్కువ తీసుకోనండి. లైట్ తీసుకుంటా కానీ మరీ ఎక్కువగా అయితే నేను తీసుకోనండి.
ఆ అవునండి
ఇప్పుడు మనము వన్ వన్ డే క సర్ టెన్ లీటర్స్ వాటర్ తాగాలని ఉంటుందంట అప్పుడు ఆ ప్లేస్ లో మనం వాటర్ కాకుండా వెంకాయ నీళ్ళు కావచ్చు ఏమన్నా అన్న అ అండి అట్లా జ్యూస్లు ఏంటన్నా తాగి మన బాడీని డడిహైడ్రేట్ చేసుకోకుండా. మనము తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు చాలా విపరీతంగా ఉన్నాయండి. ఎండలు మా సైడ్ అయితే మీ స సైడ్ ఎలా ఉన్నాయండి ఎండలు
మా సైడ్ కూడా చాలా విపరీతంగా ఎండలు ఉన్నాయండి. ఫార్టీ టూ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎక్కువ విపరీతంగా ఈ సంవత్సరం. విపరీతంగా ఎన్న లోన్ ఉన్నాయండి ఎందుకంటే సమ్మర్ ఆ సమ్మ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఎండాకాలం లో తగిన జాగ్రత్తలు మీ మీతో పంచుకోవాల ఇంకో విషయం పంచుకోవాల అనిపిస్తుంది. అంటే వాటర్ ఇలో ఇప్పుడు మామూలుగా మామూలు వాటర్ తా తాకుండా దాంట్లో నిమ్మరసం పిండుకని తాగడం వల్ల నిమ్మరసము దాంట్లో ఉప్పుసి కొంచెం తాగడం వల్ల హెల్త్ కి చాలనా బెనిఫిట్ వస్తుందండి. ఆరోగ్య పరంగా మనం చాలా డిహైడ్రేట్ గా ఉంటాము. కూల్ డ్రింక్స్ అవి ఏవి తా దాని బదులు ఇది నేను చెప్పేది ఏంటంటే జస్ట్ నస్ట్ ఇంట్లోనే మనము ప్రిపేర్ చేసుకొని తాగొచ్చండి. మీరు అలాగా అతే కూల్ డ్రింక్స్ తా తాగుతారా అండి
లేదండి. మేము ఓన్లీ హోమ్మేడ్ కూల్ డ్రింక్స్ మాట్కునే తాగుతామ అండి. అది ఎలా అంటే వాటర్ మిలన్ జ్యూస్ కావచ్చు గ్రేప్స్ జ్యూస్ కావచ్చు మరి ఆ సబ్జా గింజలు ఉంటాయి చూడండి.
ఆ సబ్జా గింజలు ఉంటాయండి.
అవి చాలా ఇది అండి మంచిది మంచిదండి చ బాడీకి అలాంటి వి మీరు ట్రై చేయండిండి. మంచి రిజల్ట్ వస్తుందండి.
ఆ అవునండి. మేము కూడా సమ్మర్లో వచ్చేసి ఎక్కువ ఇవేయంండి. నిమ్మ నిమ్మరసము కోకోనట్ వాటరు మజ్జిగ ఈ ఇలాంటివి తాగడానికి ఎక్కువ ప్రయత్నిస్తామండి. అంటే బయట కూల్డ్రింక్స్ తగ్కుండా ఇలా ఇలా ఇలాంటి పండ్ల రసాలు ఇలాంటి ఇవి తాగితేనే మనకి హెల్త్ కి చాలా మంచిదండి. సమ్మర్ లో వచ్చేసి
అవునండి అవునండి మీకు ఏ ఏ ఎఫ్రో ఏ డిష్ అంటే ఇష్టమ అండి
అంటే డిష్ అంటేన అండి నాకు మామూలుగా వచ్చేసి బిర్యానీ అంటే ఇష్టం అండి మీకు
నాకు సేమ్ అండి బిర్యానీ అంటే ఇష్టం అండి
అవునా అండి
మేకింగ్ ప్రాసెస్ వచ్చా అండి మీకు
అంటే ఎక్కువ మేకింగ్ ప్రాసెస్ చూస్తూ ఉంటాను జస్ట్ మేకింగ్ ప్రాసెస్ ఒకటి తెలిదుండి
అవునాండి నాకు కూడా తెలియదండి.
ఆ అవునండి మీకి
టక్ ఇ హింగా ఏమన్నా మీకు ఏమన్నా నచ్చ నచ్చేయి అట్టమ్స్ ఏమన్న ఉన్నాయండి
ఆ ఆహారంలో వచ్చేసి మాముూలుగా ఎక్కువ స్ట్రీట్ ఫుడ్డు తినకోకుండా మామూలుగా ఇంట్లో చేసిన ఏ పా ఏ ఏ ఆహారమయినా తీసుకోవడానికి ఎక్కువ వీళ్లు చూపిస్తానండి నేనైతే ఎక్కువ బైట్ ఫుడ్ తినుకోకుండా ఇంట్లో ఫుడ్డే తినడానికి ఇష్టపడతానండి
అవునండి చాలా మంచిదండి అది ఆరోగ్యానికి కూడా మనము ఏ కొంచెం లేట్ అయినా
హలో హలో హలో
హలో
హలో చెప్పండి ఇప్పుడు వినిపిస్తాంది అండి
ఆ వినిపిస్తుందండి ఆ నాకు ఇప్పుడు వినిపిస్తుందిండి అదే అండి మనము జంక్ ఫుడ్స్ అలా అవి ఎక్కువ ఇగ్నోర్ చేయాలండి దానిలోకి
అంటే మీకు ఇష్టమైన స్వీట్ ఏమన్నా చేపట్లేదు చెప్తారా అండి మాతో పంచుకుంటారా మీకు ఏ ఇష్టమైన ఫీట్ స్వీట్
ఆ పంచుకుంటామండి తప్పనిసరిగా పంచుకుంటామండి నాకు ఇష్టమైన స్వీట్ అంటే పాల్కోవా అండి
అవునండి దాన్ని మేకింగ్ ప్రాసెస్ ఏమన్నా చెప్పగలరా అండి మీరు
తెలిదండి మా అమ్మగారు చేస్తుంటారండి అది పాల్కోవ నా కోసం మే చేస్తారండి ఇంట్లో
అవునండి పాలతో చేస్తారు పాలు చక్కెర వేసి చేస్తారండి
అవును మా యమా అమ్మాయితే అమ్మగారు అయితే చెక్కిర వయ్యారండి బెల్లం వేస్తారండి చె
అవునా ఆ అవునండి
ఎక్కువ చెక్కెరక అయితే ఎక్కువ షుగర్ క అయితే అడిక్ట్ కామండి ఇగ్నోర్ చేస్తాం మేమైతే ఇంట్లో
ఆ అవునండి
చాలా కమ్మగా ఉంటుందండి తినా తిన్నారా అండి మీరు పాలకోవా ఎప్పుడైనా
ఆ పాలగవ తిన్నా అండి
బేకరీలో తింటారా లేదా ఇంట్లో తింటారా అండి
చేపిస్తాను బేకరీ ఫుడ్స్ అవోయిడ్ చేస్తానండి
అవునండి అవాయిడ్ చేయాలండి బేకరీ ఐటమ్స్ కి మనము
అవునండి నాకు ఎక్కువ అంటే ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ లో వచ్చేసి నాకు హలీమ్ అంటే చాలా ఇష్టం అండి అది ఒక సీజన్ లో వచ్చేసి దొరుకు దొరుకుతుంది అది
అవునండి ఆ రంజాన్ సీజన్ లో ఒకటే అండి హలీమంట
ఆ రంజాన్ సీజన్లో ఒకరిద్దరు ండి దాని కోసం చాలా వెయిట్ చేస్తాను ము ముస్లిమ్స్ ఫ్రెండ్ వచ్చేసి నాకు తనిపిస్త స్తడండి రంజాన్ సీజన్ లో మీరు మీకి హలీమ్ అంటే ఇష్టమా అండి
ఆ చాన ఇష్టమండి నాక్కూడ హలీమ్ అంటే
ఆ అవున అండి
చాన చాన బాగుంటుందండి. తెలియదండి నా ఫుడ్ మేకింగ్ ప్రాసెస్ తెలియదండి ఎక్కువ
ఆ అవునా అండి. కానీ టేస్ట్ మాత్రం తినడానికి హలీమ్ అయితే చాలా బాగుంటుందండి
బాగుంటుందండి హలీమ్ అయితే
ఆ అవునండి
ఇంకా అండి నాకైతే ఇబుట్లో ఆ బిర్యానీ కాకుండా, సమ్మర్ లో అయితే పప్పన్నం అంటే బాగ తింటానండి.
ఆ అవునా అండి
ఆ పప్పు, అన్నము, రసము ఊరగాయి లాస్ట్ లో పెరుగండి బాగుంటుందండి తినేకి మీకండి ఇష్టమా అండి మీకి కూడా
ఆ మాకు ఇష్టం అండి ఎక్కువ ఈ సమ్మర్ లో నాన్ వెజ్ హెవీ ఫుడ్స్ తినకోకుండా ఆయిల్ ఫుడ్స్ తినకోకుండా ఎక్కువ నార్మల్ గా లైట్ గా ఉండే ఫుడ్ ప్రిఫర్ చేస్తానండి నేను. అంటే మీరు ఎక్కువ నాన్ వెజ్ ఫుడ్ తింటారా, ఎక్కువ వెజ్ ఫుడ్ తింటారా అండి మీరు
నేను ఎక్కువ అంటే వెజె అంటి తినేది
అవునా అండి
తే నైంటీ పర్సెంట్ ఇగ్నోర్ చేస్తా. ఓన్లీ ఫెస్టివల్స్కి ఇంగా సండేస్ అలా తింటానండి అంతే
ఆ అవునా అండి
అలానే ఫుల్లుగా ఇగ్నోర్ చేయ్యకూడదండి మనము ప్రోటీన్స్ ఉంటాయి కదా అందులో ప్రోటీన్స్ కార చార చాలా విటమిన్స్ ఉంటాయండి దాంట్లో
ఆ అవునండి
అందుకే మనం కూడా తినాలండి అది కూడ, మీకండి మీకు ఇష్టమా అండి మీకు ఏమంటే ఇష్టం అండి వెజ్జా నాన్ వెజ్జా అండి
నేను ఎక్కువ అయితే నాన్ వెజ్ అయితే ఈ ఈ ఎండా కాలంలో సమ్మర్ లో అనేది ఎక్కువ అవాయిడ్ చేశాను. ఎందుకంటే ఆ బాడీకి మనకి ప్రోటీన్ కావాలండి, మనకి ఒక వీక్లీ టూ టైమ్స్ తీసుకున్నా సరిపో తుదండి మనము ఎక్కువ ఎక్కువ నాన్ వెజ్ తినకూడదండి ఎక్కువ తినకుడదు హ్మ్
ఆ మీట్ మీట్ ప్లేస్ లో ఎగ్గు ఎగ్ తినండి అండి చాన మంచిదండి హెల్త్కి ఎగ్ తిండం వల్లా. అందులో చాల రకమైన ప్రోటీన్స్ ఆ తింటానండి అప్పుడప్పు టానండి మీరండి
ఆ నాకు ఫిష్ అంటే చాలా ఇష్టం అండి ఫిష్ తింటాను నేను అంటే కంటికి చాలా మంచిది కదా మనకి కన్న హై మనకి సైట్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది ఫిష్ తినవడం వల్ల ఫిష్ు క్యారెట్ ఏ ఇలా ఇలాంటివి బీట్రూట్ దోస కాయ ఇలాంటి తినడం వల్ల మనకి ఆకు కూరలు ఇలాంటి తినడం వల్ల మనకి ఐ సైట్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి ఇలాంటి ఇలాంటి పదార్థాలు తింటారామండి మీరు ఆహార పదార్థాలు ఇలాంటి చేపలు మిల్క్
ఆ తీసుకుంటామండి చేపలు అయితే నైంటీ పర్సెంట్ ఇగ్నోర్ చేస్తానండి ఇంకా టెన్ పర్సెంట్ తింటా అండి
ఆ అవునండి
వాటి ప్లేసుల్లో ఇంకా ఆకుకూరలు మంచి ప్రోటీన్ ఉన్నాయా ప్రో ఫ్రూట్స్ కాయలు అవన్నీ బాగా తింటానండి ఆ తిండం వల్ల మనకు కూడా మన బాడీకి హెల్త్ కి చాలా మంచిదండి
అవునండి చానా మంచిది మన హెల్త్ కీ
మనము సర్టెన్ ఏజ్కి వచ్చేప్పుడికి మనం బాగా ప్రోటీన్తో బాగా హెల్తీతో బాగా ఫిజిక్గా ఉండాలండి కొంతమంది ఎలా ఉంటారం టే వాళ్ళకి సర్టెన్ ఏజ్కి వచ్చేప్పుడికి వాళ్ళకి ఆహారం లోపం వస్తుందండి
ఆ ఆహార లోభం వస్తుందండి పోషక ఆహారం దొరక దొరకపోవడం వల్ల కొంతమంది చా అలా అయిపోతారండి
అవునండి చాలా రకమైన డిసీజెస్ అటాక్ అయితాయండి
ఆ అవునండి ఇంగా మీరు రాగిజావా ఇలాగ తాగుతారా అండి మార్నింగ్ టైమ్స్ ఏమన్నా
ఆ తాగుతామండి రాగిజామ తాతానండి డైలీ మార్నింగ్
ఆ అవునండి మార్నింగ్ టైం ఏం మార్నింగ్ టైం ఏం తాగడానికి ప్రిఫర్ చేస్తారండి మీరు
నేను ఎక్కువ రాగి జావ తావుతానండి
అవున అండీ
ఆ మీరండి
నేను జస్ట్ పా అల్లం పాలు అలాగా పాలు తాగుతానండి
అవునండి ఒకసారి ట్రై చేయండండి రాగి జావా
తప్పనిసరిగా
సరే అండి మీకు తోచిన సమాచారాన్ని మాకు అందజేసినందుకు థ్యాంక్స్ అండి మీకు
ఆ ఓకే అండి
సరే అండి